హలో
అక్క
హలో
అక్క
ఇన్
అవో అదే మాయసు ఇట్లా గర్గర్త్తా అంది నీది వయసు గరగర అత్త ఆ
సిగ్నల్ లే మాబాై కొత్తా అడి
ఆ నీకే సిగ్నల్ లేదు
ఇందాకలా రాలేని ఫోన్ నుంచి కూడాడ వచ్చింది నాకు కాలు
అది ఇంత ముందు కూడా చేసినా
అలా ఇ రెడ్ బాస్ వాట మళ్ళ ఇలా మామూలుట అదే మరి ఫోను నీ దాంట్లో నుంచే రాలే నాకు కాలు
ఆ
ఇ విషక్ అన్నంబెట్నారా ఇప్పుడే
హ
అన్నం పెట్టినా నేను తిాంలే అనుకునేసరికి నువ్వు చేస్తా అంటే సరేలే తింటాలి అని ఉదయనక బయట కుడతాను ఇప్పుడు మంచి వినిపడుతాందా సిగ్నల్ పగ లేదేమో ఇంట్లో అదే అ ఇందక కూడా అట్లా చేస్తేనే ఇ ఉష ఈ అందరు ఇంకా అన్ని మాట్లాడుత ఇప్పుడు కూడా ఉన్నారు అవునా
అద ఇట్లా మాట్లాడుతున్నా ఉన్నా మాది ఇంకా
పట్టుడా ఉ అవునా మర ఎందుకు కట్టంది న ఫోన్ నుంచి కట్ అయింది నాకు
అవునా అనా దానికి ఇట్లా క్యాప్ కూడా ఉంటది మరి ఎందుకుట్ట అయిందేమో మరి
దేనివల్ల అయిందో ఏం చెతాను సార్ తినలేదు రా ఇంకా రాలేదు చూస్తాన్నా అన్న కోసమే బయట వాకింగ్ వచ్చిందా ానిని తీసుకోని అక్క పింటి దగ్గరేరా మటన్ తెచ్చుకుంట ం దాదాపు కరేపోూ
ఆమ్
మీ ఏదో ఒకటి ఇ మీరు వ స్కోర్ కావచ్చుేపు నాన్ వెజ్ ఆహా తెేజకోమ అక్క రేపు దేవునెత్కోడుగదా ఆహా అదేలేే పొద్దున్న మాకు పూజలు అయితే సాయంత్రానికి మటన్ వచ్చ తెచ్చుకు అేదివారం తెుకుంటా ఇల్లుండా లేకపోతే
హ ఇంకా ఆదివారం ఎల్లుండిక గురువారం శుక్రవారం
శ అంతే అలింగ రెండోజు సే అయితే ఒకే చిత్తం ఇక వాం కుర టమాటో వండిన్నారా టమాటా ములక్కయ వండినా పొద్దున
ఆ
అ ఆ పోయొచ్చనా
ఆ
మరికా తన ననిత నా కానీకా అ నీకు రెండో మూడో ఉన్నాయి నాగేశ్వరి అంతే అయి మాే మాట్లాడతాం ఎన్ని ఇప్పుడిప్పుడా ఇప్పుడు ఇప్పుడు వద్దులే ఇంకా ఆ ఇంకా చెయ్యను రా రేప ఓపిక లేదు నాకుక ఓహ
నాకు ఇంకా పదహారు కాలుస్ంది ఇంక ఎవరికి ఏన్నో ఏమో
నాకు ఇప్పుడు ఒకటే కదా నువ్వు చేసింది రెండ అయినాయి కదా ఇంకా ఇంకా నాలుగు మూడు చేసే అయిపోతుంది నాక అంతే నువ్వు ముడిపోడి ప అయిపోతుంది మనిషికి ఐదు కాాలలే
ఆ హమ్
ఉషకు చెత్తనే ఉంటంటివి నాలుగు చెత్తనే ఉంటంటివి లతకు చెత్తనే ఉంటివి
త అక్కకు ఓ చేసింది లా తక్క నేను చెయ్యాలి ఇగ
అదే మరి మా ముగ్గురికి పోతే ఇంకొక్కటి ఎత్తే అయిపోతుది నువ్వు
హ
ఆ క్కువ చేయాలి ఉషక్కు ఉష చేసిన ఇంత ముందు ఫోన్ కట్ చేసిన ఇప్పుడు చేసిన ఇప్పుడు తక్కువ చేయాలి మళ్ీ తక్కువ పనులు ఉంటే చేసలేదు అదే కళ్యాణ చెప్ాంది ఇప్పుడే కట్ చే నా కాలుగా న పనా చేయమంట ఎందుకురా న నలుగురు సరిపోతారు అంతే
ఆ అంటే నాకు ముగ్గురయరుక
మరి ఇంకొకరు కావాలంతే మరి
ఉమ్ ముగ్గురయరు ఇంకొకరు కావాలిక
ఆ ఇంకొక్కరయితే అయిపోతది మనిషి ఐదు కాల్లు నలుగురుకి కతం అయి పోతది ఇమ్రాన్ రాజికక్క పెట్టినాం గాని రాజికక్క ఫోన్ చెస్తలేదు రాజకక్క మరోసారి చేయాలి ఏం చేత్తదో ఏమో మరి నెట్టు అ అస్సలు సరిగా రాటంలేదంట రెండు కాళ్లు హ్మ్ వేస్ట్ అయినయి అక్కకి కూడా రెండు చేసినా నేను పోయినయి పోలేదు కాల్ పోవట్లేదు సిగ్నల్ లేకనో అక్క ఫోన్ నెట్ పనిచేస్తలేదో తెలవదు వచ్చిండు వాడు ఇయ్యాల బబ్బులు ఆ నేను ఓపన్ చేస్తే అట్లనే చేయొచ్చు ఇగ ఇయ్యాలనే వచ్చిండు బబ్లు రేపు చూద్దాం రేపు ఎల్లుండు టైం ఉంది కదా
హ్మ్
హు టైం ని బట్టి చేసుకుంటాయి ఈ లోపు విజసి మాట్లాడరాదు ఉషతోటి లత తోటి
ఆ ఇగ లతక్కకు మూడు చెయ్యాలె మా ఉషాకు ఒక మూడు చెయ్యాలె
నయమే నువ్వు మంచిగా అందరియి సెట్ అయినట్టున్నారా నాయే చాలాపోయినాయి కాల్లు ఆ అదేలే అ అర్ధం కాలేదేమోలే
ఉమ్ అదే ఆ రోజు టచ్ టచ్ పని చేతులే టచ్ పని చేతులే అనలేద అక్క ఆ రోజు
అదేలేే
ఇక చేయి చెయ్య అన్నది వంశ కూడా ఇక్కద ఉన్నది కాని చేసినాం కానీ పా మాకు పని చేయలే ఇక
అదేలేే పంచజయలే లే ఆ ఇక వీడు కదదా అంటే చేసుకుంట అంటే మనకు కూడా ఏదైనా ఉపయోగపడుతుంద అని ఆలోచన అ
అంతే ఏదో అట్లా
ఇక వచ్చిన కాడ కొత్తా ఇలా అవి ఎంత రానిలే కానీ
ఆ
ఇట్లా కనెక్ట్ అయి అందరం చేసుకుంటా అంటే నయం కదరా మళ్ళీ ఇంకేదనా నువ్వు చాయిసిస్తే మళ్ళీ చేసుకోవచ్చు కదా
అవును మా హఊషా బాల ఇక మాత్ తూర్పు కట్టింది అయితే
ఆ ఏకోమా ఏం చూసుకోవాలి మ వదిలిపెట్టి పోయేది కాదు అయ్యేది కాదు
అంటే ఇక్కడ ఉండయనే కదా చూసుకోవాలి చిన్న చిన్నగా
ఏం చదివినా వేస్టే చదువులు ఇయి ఇదే నయం ఉన్నది చేల పనే నయం ఇంగ పక్కా చెయ్యలేం గానీ ఏం దొరు ఆ ఏం చేసుకుంటాం బయటికి పోయేటట్లేదు పరిస్థితులు
ఓ మొగుళ్ళు ఆడోళ్లు చేత్తే మంచిగుండు
ఆ
అన్నోళ్ళు కూడా మంచిగా గట్టిగా చేత్తే మంచిగుండు అసలు
అదే కదా మీ అన్న కూడా ఏదన్నా చూసుకుంటే అట్ల వేరు అన్న వ్యవసాయం చేసి నేను బయటకి పోయిన్ అనుకో పో ఇంగ బాగోదు అది అది ఆర్ పైసలు పోతేే నేను చేసేది రెండుపైసలు వత్తది నా అవి వేస్ అంతే కదా ఇంగా అక్కడ
వేస్ట్ ఏ
ఆహా మరింగ ఎందుకు మరి పోడం కప్పుకున్నాం మధ్యానమే కప్పుకొను సినాం ఇంటి కాడికి వచ్చేటప్పుడే
అదే మరి నైట్ వర్షం చూపిస్తాంది నా సిక్స్టీ ప్రెసెంట్ చూపిస్తాంది ఆ
చుక్కలు కాస్తాననాయి మంచిగానే
ఏమో కాసింద ఆస్తాంది నాకు నెట్టు
అవునా
కాసింతపేట ఏమో అక్క ఇయ్యాలయితే చూపిస్తాంది మళ్ళ ములుగు జిల్లాకున్న ఇటు ఇటు నగరం ఇటు మస్తు వర్షాలు చెప్తానాయి
ఓయమ్మా ఇప్పుడ వానలే ఇంతల
సరల అక్క అదే అంటుంది కోపియన్న వద్ద అని అంటే ఒక రోజు అయితే అయిపోతుది త్రీ ఫోర్ వన్ ఈ తేజాలు కొద్దిగా
ఆ రమ్మని గోపి అన్న మరి తేజాక ఏం కాదు కానీ సింగిల్ పట్ కోపించుకుంటే నయం కావచు అక్క సింగిల్ పట్టి అయిన
సింగల్ పట్టు ఎక్కడ
అరె వాన పడితే పాచి అయితది దొడ్డుకాయ కదా త్రీ ఫోర్ అయిన ఏం కాద అది కోసుకోవచ్చు మరి అది కూడా మచ్చ అయినట్టయితే వర్షానికి తడి త ఆగం అయితే అంటే ఏం కాదు కంటా దాదాపుగా త్రీ ఫోర్ వన్ అయిపోయింది కొద్దిగానే ఉన్నది ఇరవై మందికి ఉన్నది అంతే మరి ఆ త్రీ ఫోర్ వన్ అనా కంప్లీట్ చెస్ నక్క శుభ్రంగా ఆ తిరిపోగాని గపించుకొని తేజ ఆప్పుకోక కోషాల పోస్తుంటే మళ్ళ వర్షాలు పడితే భుజు రాదా ఏంటి రాత్రి ఫోర్ వన్నా తేజలు తేజాలు ఎందుకు ఇప్పుడు త్రీ ఫోర్ వన్ కోసుకొని పట్ట మీద పోసుకున్నా ఏం కాదు అదేలే అవి పూర్తి చేసుకుంటే పయమరి
హ
పట్టలు వేసుకొని మంచిగా పట్ట కప్పుకోవాలి వానబయినాక పట్టలు తీసుకొని పలసగేసుకుంట అయిపోతుంది కాయ ఎట్లా కోసినా ఒక రోజు రెండు రజు మగ్గాలి కాబట్టి కాయనట్టు ఉంచినా ఏం కాదు మనం
నా ఎంకా
మీద ఎతే మళ్ీ మచ్చ వస్తుదేమని భయం అంతే
మొత్తం ఎండిపోయన అక్క
పొరుగు అయిందా బాగా
హ
అవునా
వరుగయింది
ఆహో అదేలేే
ఇకా
మాాలాంటంటి వాళ్ళకి ఏ ఫోన్లో మంచి పని అతే మాట్లాడిన వాళ్ళ లత తకు నాకు మాట్లాడానికి ఎందుకో మాదే మాట్లాడుతా అంట అదే అలవాటు అవుతుంది ఏమిండదు మంచిగాద మీరు ముచ్చట పెట్టుకోవడానికి
ముచ్చట పెట్టుకోవడానికి బాల్య దొరకవాటినే మీదైతే
అయిందా వంట మరి తై అందరు కలిపోయినా భోజనాలు ఇ్యలా అవునా
అంటే అది పొద్దున వంకాయ టమాటా ఉ వంకాయ కూర ఉన్న బచ్చలా కడితే అదే కొంచెం ఉన్నది ఒక బియ్యం ఏన అడిగి పెడతాని మత్తం పెట్టి
సరే రైగా ఆ సరే అక్క ఉంటాను